హలో హలో వి
ఆ వినిపిస్తంది.
ఆ బాగున్నావా
ఉ బాగున్నా నువ్వు బగున్నావా
ఆ బాగున్నా ఏం చేస్తానవ్,
ఏం లేదు ఇప్పుడే తినేసి వచ్చినాము అమ్మ వాళ్ళతో మాట్లాడినాము.
ఆ ఎం తిన్నావు నువ్వు
కి పొటాటో రైస్ పెట్టినారు,
పొటాటో రైసా
ఉ
అదేం రైస్ అసలు
ఆ పొటాటో బాగా ఉడకబెట్టేసేసి
ఆ
తిరువాతి వేసేసి దాంట్లో తిరువాతిలో అవి వేసేస్తారు పొటాటో కట్ చేసేస్తారు ఇంక దాంట్లో రైస్ వేసి కలిపేస్తాం తరు
అయ్యో అదేం రైస్ ఆ మాకి మాకేదింపుల గుర పెట్టినారు పులగుర ఇంకా రసం అప్పడం పెట్టినారు ఇంకా రేపటి ఆ అవును అప్పుడప్పుడు చేస్తా సరపడం ఎక్కువేం చేయరు ఆ ఇంకా రేపయితే మాకు తొందరగా రా అండి ఒక గంట మాత్రమే టిఫిన్ ఆ గ్యాస్ అంతా గ్యాస్ దొరకడం లేదు అసలు చాలా కష్టంమయిపోతుంది గ్యాస్ కి కాబట్టి ఒక్క గంట మాత్రమే తొమ్మిది తర్వాత వచ్చినారనుకో మీకు టిఫిన్ ఉండదు ఎనిమిది నుంచి తొమ్మిది లోపు వస్తేనే టిఫిన్ పెనుంటాది అది ఇదే అన్నారు ఇద్ద్రు
ఓ రేపు ఏంబడతారు
దోష పెడతారు
ఆ
ఇంకా నెక్స్ట్ మాకి మాకి వా వాళ్ళకి తెలీదు రేప్బడతారు
అవునా మాకైతే టిఫిన్లు ఒకటి ఖచ్చితంగా పెడతారు ఇవే పెట్ట అని
ఆ మాకి ఏదో తప్పు అట్లా తప్పయి నిన్న దోశ పోసినారు లేదంటే పోసేవాళ్ళ అ అ గ్యాస్ అయిపోతుదనే
ఇంకా ఈసారి నుంచి అయితే మాకి ఇవి పూరి ఇడ్లీ దోస చపాతి ఇ వంద తీసేస్తారంట తీసేస్తారంట అన్ని హాస్టల్ అన్ని దాంతలో తీసినారు ఇంక మేము కూడా చెయ్యము అని చెప్తా ఉన్నారు
ఇంకా పెడితే ఇడ్లీ పెడతారు
ఇంకా ఇడ్లీకి కూడా గ్యాస్ అయితుంది కదా ఉ చిత్రాన్నం పెడతారా టిఫిన్ కు
ఇంకా అదే పెడతారు రైస్ ఊరికే బాయిల్ చేసేదే కాబట్టి స్టీమర్ లో ఎలక్ట్రిసిటీ యూజ్ చేసి
అమ్మ ఒక కష్టం మజలు తినా బుద్ధి కూడా కాదన్న పొద్దున్న ఆరైసు అవునులే ఇంకా వాటికైతే తక్కువ గ్యాస్ అయితుంది కదా
ని వాయిస్ కట్ కట్ అయిపోతావు న నెట్టు సరిగ్గా లేదనుకుంటా
హ్మ్మ్ తొందర్లో
ఆ తొందరగా అయిపోతే ఈ బాధ ఏందో పళ్ళ లేకుడా
ఉ అదే కదా యడో యుద్ధం జరుగుతా అంటే అసలు మన దాంట్లో టిఫిన్లు కట్ చేయడంమె
ఆ అదే అనిపిస్తా ఉంటది
అఓ
దొరకడం లేదు అది ఇది అంటున్నారు వాళ్ళైతే
ఉమ్
గ్యాసు అసలు దొరకడం లేదు
అవును చాలా కష్టంగా ఉంది
ఆ
అది కూడా ఆ ఈకే వేసి చేపిచ్చుకోవాలంట
అవునా
ఉమ్
అయ్యో
ఈ మంత్ థర్టీ ఫస్ట్ లోపల చేపిచుకోవాల మీ మీ లాస్ట్
బెంగళూరు లోనో ఎక్కడో హాస్టల్స్ కూడా క్లోజ్ చేసేసి పంపి చేసినారంట
ఆ అవును వాళ్ళు ఇంకా పెట్టలేకపోతున్నారు అది
ఆ ఏందో ఇట్లా చేస్తే అసలు బా భలే కష్టం అసలు
ఉమ్ ఇంకా అసలు కొందరు హీటర్లతో చేసుకో కుంటున్నారు
అవునా ఉమ్ ఇంకా దొరుకుంటే ఇంకేం చేస్తారు ఆ ఇంకా అందరూ ఎలక్ట్రిక్ స్టోవ్స్ వాడుకుంటారు ఆ అవునులే ఇంకా అంతేగాని
ఉమ్
ఉ
అసలు కాలేజ్ హాస్టల్ల్లో ఇడా విండో ఉంటది కదా కాలేజ్ హాస్టల్ ఆడా విండో మీద కూర్చున్నాడు ఒక అన్న అయితే అసలు
ఆ విండో మీదనా
ఉమ్ ఇట్లా కాలు చాపుకొని కూర్చున్నాడు వెన్నికి ఆనుకోని
ఆ
కింద పడిసావరేమో అసలు
అదే కదా
ఉమ్
భలే భయం నాకైతే అసలు ఆ వారకి రావాలంటేనే
నాకు ఇట్లా వరండాలో తిరగడం అంటేనే భయము అసలు యాడా
అసల్ నాకైతే ఇగా ఎప్పుడనా బ్రేక్ చేసి నీళ్లు పుక్కలిస్తాం కదా బయటికి అప్పుడు అమ్మో కాలు జారి పడిపోతానేమో నేను నాకు ఏమైన్నా జరుగుతాదేమో అనుకు కూన్ అంనీపిస్తా ఉంటది
చానా అసలు మనం
అస్సలు ఇంగా పై నుంచి చూస్తే కళ్ళు తిరిగి పడిపోతాయి
ఉమ్
వాళ్ళకి అసలు భలే ధైర్యంగా కూర్చుంటారు
ఉమ్ ఏంతా బా కూచొని ఫోన్ మాట్లాడుకు
ఆ అసలు భయం సావ్ ఇంకా మీక బా చేస్తారా కొంచెం బాని
మేము కొన్ని ఒక సారి చేస్తారు ఒక్కొక్కసారి అస్సలు నోట్లో కూడా పెట్టుకో బుద్ధి కారు
మాకి ముందు అయితే ఇంకా చానా ఘోరంగా చేస్తాండా ఇప్పుడు అన్న కొంచెం మేలు తినేలాగా అన్న ఉన్నాయి
ఓ ఇంకా అన్య హాస్టల్లో అంతేలే ఇంక యా హాస్టల్ పోయినా గ్యారెంటీ ఉండదు
మేము ముందు వేరే హాస్టల్లో ఉంటా ఉన్నిన్ నామ
ఊ
అక్కడ అయితే అబ్బా ఫు ఫుడ్డు ఎంత అంటే అంత బాగుంటండ చానా ఎంత కావాలంటే అంత తినొచ్చు బోండాలు పెడతారు అసల బిర్యానీ చేస్తారు ఎక్కడా ఉండదు ఆయన చేసే బిర్యానీ
యూ నేను కూడా మా పాత హాస్టల్లో బాగా చేస్తున్నారు బిర్యానీ ఒక్కటే బాగ చే తరు ఇంకేం చేయరు యూ ఇంకా ఈ హాస్టల్ కి వచ్చి మెయిల్ అయింది అసలు ఆ హాస్టల్లో ఉంటే ఇంకా సన్నగ అయిపోయే వాళ్ళం
అవును కనీసం యాదో ఓటి టిఫిన్స్ అన్నా బాగా చేస్తే
తినొచ్చు కానీ అక్కడ లిమిటెడ్ అసలు తెల్లస్ కుంటే ఇట్ల మోడసి చూస్తారు ఏదో వాళ్ళ సొమ్ము జోబీలో పెడతాన్నట్లు జైలో నుంచి
ఆ కనీసం బావ పెట్టకపోయినా మన ఇష్టం వొ చ్చినంత పెట్టుకొని ఇస్తే కనీసం ఆ మా దాంట్లో అంతే ఒక్కొక్కసారి అట్టే చూస్తా ఉంటారు ఇంకోసారి పెట్టుకుంటే ఒకసారికే చచ్చిపోతా ఉంటారు. చూసి చూసి
ఆ ఇక్కడైతే ఏమి ఉండదు అన్లిమిటెడ్ ఎంతైనా పెట్
ఆ అవునలే
హు
ఉన్నలే అన్నీ వాళ్లే పెడతారు బాగా
యూ మా దాంట్లో యూ వడలు గుడ్ పెట్టప్పుడు బజ్జీ పెట్టినప్పుడు మాత్రమే వాళ్ళు పెడతారు వోడియాలు పెట్టినప్పుడు
లే
ఉ ఇంకా అన్ని మేమే పెట్టుకుంటాం
ఉ నాకి అన్ని వీళ్ళే పెడతారు హా
హు లేదంటే లాస్ట్ మిగిలితే అన్ని ఎత్తేస్ సమ్యమైతే అయితే బజ్జీలు ఉగ్గాని పెట్టనప్పుడు
అవునులే మాకైతే యాది మిగలరు. కరెక్ట్ గా చేస్తారు ఒకటి కూడా మిగలకోకుండా
యూ మా దాంట్లో అసలు ఇ ఈల కోడా పెడతారు కదా ఆ వడలు కొన్ని మిగులు ఉన్నాయి మిగిలి ఉంటే మధ్యాహ్నం పెట్టనారు అదేదో పొద్దున్నే పెట్టి సావచ్చు కదా
కథ కనీసం తిన్ అన్న
తింటారు ఆ మధ్యాహ్నానికి ఏం బాగుంటాయి అసలు
అదే కదా సద్ది సద్దిగా అయిపోయి ఉంటాయి ఆస్ తేలే అంత ఇదిగా ఉంటారు అంత అంత లెక్క తీసుకుంటా
ఉ పెట్టేది కుర్దిలో పోకోకుండా మంచిగా కొంచెం పెట్టిన చ చాలు
ఆ ఎండో వాల్ కే అసలు మా పీజీలో ఎంత బాగ చేస్తారో మములుగ ఒక రోజు పప్పు చేసినారు మామూలుగ చికెన్ చేసినారు ఆ రోజు తినని వాళ్ళకి పప్పు చేసినారు పప్పు అయితే ఇ బనిందో చాల బాగ చేసినారు కానీ అట్ల చెయరు ఎక్కువ ఎక్కువ తినేస్తారు అనేసి ఏందో అసలు నిజంగా ఇట్లా దారుణంగా చేస్తే ఎంత పాపం తగులుతాది వాళ్ళకి
ఇంకా
మరి అ ఇంకా చాల మంది వస్తారు కదా అంత బాగ చేస్తే కానీ అట్లంతా ఏమి ఉండదు వాళ్ళు
అవును
కొంచెం మంచిగన్నా చేస్తే బాగుండు
ఆ
ఇంకా ఇంటికి పోయి వేసి వచ్చినాం అనుకో ఇంగ ఆకలి వేస్తానే ఉంటది వేస్తానే ఉంటది ఈడ తిని ఇంటి దగ్గర ఎప్పుడు తింటానే ఉంటాం ఆ అవును ఆ ఎ ఒటి పోతానే ఉంటాయి పోట్టలోకి
హు
వివి అనేసి
సరే ఉంటాను
సరే మరి బాయ్